హలో
హలో
బావున్నార అక్క
ఆ బవునం అక్క మీరు బావున్నారా.
ఆ బాగున్నాం అక్క తిన్నారా అక్క
ఆ తిన్న మక్క మీ
మేము తిన్నామక్క ఏం చేసినారు హలో
ఆ
తిన్నారా
తిన్నాం అక్క
ఏం చేస్తున్నారు
కొంచెం పనుంటే చేసుకుంటాం అక్క
అవునా
ఆ మీరక్క
మేము ఇంగ ఇంట్లో పనే అక్క నార్మలే మాది.
ఉ ఏం కర్రీ ఏం చేసినారు
మేమా ఈరోజు ఉగ్గాని బజ్జి వడలంటారెఆకా ఆది మీరు
ఉగ్గానే చేసినాక్క
అవునా మనం ఇద్దరం ఒకటే చేసినాం ఈ రోజైతే.
అవును
అంటే బజ్జీలు కూడానా అక్క
బజ్జీలేం లేవక్కా ఓన్లీ ఉగ్గాని ఓక్కటే
అవునా వర్క్ చేస్తారా అక్క ఏమైనా మీరు. అవునా
హ మీరు
మేము ఇంటి దగ్గరేక్క ఇంట్లో పనే సరిపోతుంది మాకు రోజు
అవునండి
హ్మ్
ఇంకేం అక్క
ఇంగేం అక్క మధ్యాహ్నానికి ఏం చేయాలా
మథ్యాన్నానికి ఏం అన్నం పప్పు
ఆహా
అలా అంతది చేయాలక్కే
రోజు టిఫినే చేస్తారాక్క మార్నింగ్
హ్మ్ రోజూ టిఫినే అక్క
ఆహా
ఆ
ఇప్పుడు ఉగాది పండగ కదా షాప్ ప్పింగ్ ఏం వెళ్ళలేదా అక్క
ఇక్కడ్ లేదక్కా తీసుకోవాలి
అవునా
హ్మ్
బా చేస్తారా అక్క మీ సైడ్ మేము కూడా ఇంకా లేదక్కా తీసుకోవాలి
అంతే గదా
అవునవును అక్క వెళ్ళాలి రేపు పట్నం వెళ్తాం అక్క
హ్మ్ నేను తీసుకోవాలక్క ఎక్కడి కెళ్తారు షాపింగ్ మాల్ క
ఆ మాల్స్కే అక్క మీరు అంతేనా ఏదైనా షాప్స్ కి వెళ్తారా
మాల్స్ ఇట్లా ట్రెండ్స్ అట్లా ఉంటాయి కదా
ఆ
అట్లా దాంట్లోకి వెళ్ళి తీసుకుంటాను అక్క
ఆహా మెటీరియల్ బావుంటుందా క్వాలిటీ బావుంటుందా
టీ బావుంటుంది
ఆహా అట్లా మాల్స్కైతే బా జనాలు వస్తారా అక్క
హ్మ్ అంతేమి ఉండరు తక్కువే ఉంటారు తె కాస్టెక్కువు ఉంటదనేసి
అంటే కాస్ట్ని బట్టి క్లాత్ ఉంటది కదా
ఆ అదే
ఉహు
ఒకసారి తీసుకున్న మంచిది తీసుకుంటే ఉంటది గదా
హ్మ్ మ్మ్ లైఫ్ ఉంటది
ఆ ఈ బయట తీసుకొని అవి బాగాలేకోకుండా అయిపోయేదానికంటే
మ్మ్
అది బెస్ట్ కదా అనేసి
అవునవునక్కా
ఆ ఇంకేం అక్క
పన్న కదా ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయిందా అక్కా
అయిపోయిందిక్క ఇంకా కొంచెం క్లీనింగ్ ఉంది
అవునా
ఆ అంతా బిరిగ్గా అయిపోదు కదా
ఆహా అంటే నార్మల్ గా అయితే కొంతమంది పెయింట్స్ అవన్నీ ఏపిస్తా ఉంటారు కదా
మీవేం పెయింట్ ఏపిలేదు ఓన్లీ కడిగేసినం అన్నమాట వాటర్ వేసి మ్మ్ ఇప్పుడు ఉగాది సీజన్ క దా మామిడికాయల్ని బా
మీ సైడ్ బాగా కాస్తాయ అక్కా
సైదేం లేవు కొనుక్కోవాలంతే
మా సైడ్ కూడా లేదక్క ఉన్నాయి గానీ తోటలు ఎక్కడో తక్కువ అక్క
అవునులేండి
మేము తీసుకోవాల కొనుకునేది అంటే కాయగూరలు వస్తాయి మాకు ఫ్రైడే ను మండే ఇక్కడికి అక్కడ దొరుకుతాయి ఇక వాళ్ళ అన్ని తీసుకొస్తారు మొత్తం ఫ్లవర్స్ అన్ని ఇంకా పండుగ కదా
మ్మ్
నరే పుస్త రక్క వళ్ళు
అవునులేండక్క
అప్పుడు తీసుకుంటామన్ని
ఆ మీరు శారీ తీసుకుంట్ రారా దస పండక్కి
ఆ మేమైతే డ్రెస్ ఎ అక్కా
ఆ డ్రెస్సు సారీ రెండు తీసుకుంటాం
అవునా
ఆ
మ్మ్ హ్మ్ అంటే పట్టుసారి ఇట్లాంటివి తీసుకుంటారా అక్క నార్మల్ ఫ్యాన్సీ ఐటెమ్ ఉంటాయా అవి తీసుకుంటార
నార్మల్ మెత్తలు దొరుకుతాయి కదా అవి తీసుకుంటాం పట్టువి ఫ్యాన్స్ వి తక్కువే
ఓహో అక్కడ మాల్స్ లో అయినా దొరుకుతాయా కర్రీ
ట్రెండ్స్ లోన
ఆ
ట్రెండ్స్ లో అయితే శారీస్ ఎప్పుడు తీసుకోలేదు ఓన్లీ టాప్స్ డ్రెసెస్ అవి మాత్రమే తీసుకున్నా
అవునా
హమ్
ఇంకేం అక్క చెప్పాలి ఏం చేస్తుంటారు మీరు ఇంటి దగ్గరేనా ఏదైనా వర్క్ చేస్తారా
లేదక్క ఇంటి దగ్గర ఏం పన్నిం లేదు ఇంట్లో పని చేస్త కొని ఉండడం మే
ఆహా
ఉమ్ మీకి వర్క్ చేయాలి అనే ఇంట్రెస్ట్ చుంటద
ఆ ఉంటుంది అక్క కాని మా హస్బెండ్ ఒప్పుకోరా ఇంటి దగ్గరే ఉంటాం మేము
అవునా
బయటికి ఎక్కడికి వెళ్ళ నివ్వాడ అంటే తను ఫార్మరు
హమ్
ఎక్కడికి వెళ్ళనివ్వడు అక్క వెళ్తే అమ్మ వాళ్ళ ఊరికి ఏదైనా ఫెస్టివల్స్కి వెళ్తామా
అవునులేండి
ఇంగ ఇక్కడికి షాపింగ్ బాబు ఉన్నాడు ఒక బాబుకయినా షాపింగ్ అన్ని తనే తీసుకొని వస్తాడు
హ్మ్ మీర్ వేలేది తక్కువ అయితే
మేము చాల తక్కువ అక్క నా బుక్ మ్యాక్సిమమ్ మా హస్బెండే తెస్తారు
అవున్లేండి
నేన ఎప్పుడ అందరం కలిసి వెళ్ళినప్పుడే మేము సెలెక్ట్ చేసుకుంటాం నార్మల్ గా ఇప్పుడు అంతలో వేసేవి కాలం కదా అక్క ఆ ఇంకా గర్ల్స్ క అయితే గౌన్స్ వస్తాయి అవి అయితే అయితే బాగుంటాయి ఆడపిల్లలకి చిన్నగా
హంలేండి
మీరు అక్క అందరు కలిసే వెళ్తారా షాపింగ్కిి
ఉ అంతా కలిసి వెళ్తే మా హస్బెండ్ పిలుచుకుని వెళ్తాడు
అవునా
ఉం తనోకటే పుడతాడు నన్నే పిల్చ్ కెళ్తాడు ఇంకా వీలైతే పాపను కూడా పిలుచుకెళ్తాం
అవునా
లేదు అంటేే ఇంకా పాపను వదిలేసి మేము వెళ్ళి తీసుకొస్తాం
ఆహా
హ
పాప స్కూల్ కి వెళ్తుందా అక్క
ఆహా వెళ్తుంది అక్క
హ
ఉమ్ ఇంకేమక్క
ఉగాది పండకి ఏమీ అక్క స్పెషల్ ఏం చేస్తారు వంట స్వీట్
ఓలిగా చేస్తాం మీరు
మేము కుడుములు చేస్తాం అక్క అంటే హోలీ ఏంద నాకు రాదా
అవునా హోలీగేమ్ బాగుంటది కదా
బాగుంటది కానీ నాకు రాదుక్క సరిగ్గా చేయడానికి
ఆ
అందుకోసం ఇంకా కుడాలు చేస్తా అంటే మేము స్పీడ్ తక్కువేనా తినేది ఫార్మాలిటీకి చేస్తాం అంతే ఉమ్మ్ మేం ఎక్కువ తినము ఆ స్వీట్ తు
ఆ నెక్స్ట్ శ్రీరామ్ నవమి కదా వనభోజనాలు పోతారు మా సైడ్ మీ సైడ్ ఎల్ తార
ఇక మా సైడ్ నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళలేదు అక్క ఇంతవరకు
అవునా
అంటే అమ్మ వాళ్ళ ఊర్లో వెళ్తారు మామూలుగా
హ్మ్
ఇక్కడ ఏం లేదక్క ఇక్కడ వెళ్ళరు
అవును లెండీ
నేను చూసినప్పటి నుంచి వెళ్ళలేదు అక్క ఎప్పుడే గాని
ఆ
అంటే మీ సైడ్ ఎట్లా వెళ్తారు అక్క వన్న భోజనాలకి
అక్కడే చేసుకొని తిని వచ్చేటట్టు అన్ని తీసుకెళ్ళిపోతారనమాట ఊర్లో ఉండరు ఎవరు ఆ వంట సామాగ్రి అంతా తీసుకొని బా ఊరి బయటనే అంటే కట్టలిపి మీద చేసుకొని అక్కడే తినేసి నైట్ కూడా అక్కడే వండుకొని తీసుకొస్తా తారు ఆ రోజు ఇంట్లో పోయి అంటియారు అంటే వెలిగిచ్చరు హు హుమ్ వె వెళ్తే మార్నింగ్ ఫైవ్ కంత వెల్ పోతార బయటికి మరి ఈవినింగ్ సిక్స్ తర్వాత ఇంట్ లోపలికి వస్తారు ఊరి లోపలికి
అంత అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ అంతా గుడికి ఏదైనా వెళ్తారా అక్క
ఇంకేం లేదు ఇంట్లే దగ్గరే గంప తీసుకొని వెళ్తారు కదా అంటే గంపలో పెట్టుకో గంపలో పెట్ కొని వెళ్తారు టెంకాయ బటి కొడతారు ఇంట్లోకి పిలుచుకుంటారు అంతే
అవునా అమ్మ వాళ్ళ సైడ్ అయితే అక్క దేవున్ కి వెళ్తారు కా
అవునులే ఇక్కడైతే ఆ అవునులేండి పెద్దమ్మని బొడ్రాయిని చుట్టేసుకొని
ఆ ఆ
తారు
అవునా క్ క్క మా అమ్మ వాళ్ళ సైడ్ కూడా అ తే బొడ్రాయి దగ్గరకిపోయి ఇంగ అందరూ గంపలెత్తు కొని వెళ్ళిపోతారా ఒకసారి చాటింప్ వేస్తారు రావాలని
హు
ఆ తర్వాత్ తా ఇంక అక్కడికి వెళ్లేస్ టీం ఇంటికి వచ్చేస్తారు అక్క మళ్ళా ఇంటికి తెచ్ కొన్న ఫుడ్ కూడా ఇంట్లోకి తీసుకెళ్లరు బయట తినేసి
అవునులేండి
ఇంగ ఇంట్లోకి తీసుకు వెళ్తారు సామాన్లు ఒక్కటే
ఉమ్ ఇక్కడ మా సైడ్ అయితే గుడికి అంటే ఊరికే బొడ్రాయి ఉంటది చుట్టూ వేసుకొని వెళ్ తారు అంతే
ఉమ్ అంటే బాణాలు ఇట్లాంటివి ఉండరా అక్క మీ సైడ్ నార్మల్ గా ఏదన్నా ఆ పెద్దమ్మని చేస్తారంటారు కదా
ఉమ్ దేవర ఏమన్నా చేస్ తే అట్లా బాణం వండుతారు ఇప్పుడు ఉగాదికి మా ఊర్లో బా జరుగుతది ఉమ్ పోతుల అనేసి ఆటలు కొడతారు స్వామికి
బాణాలు వండుతారా
హ బానం వండుతారు ఇప్పుడు మొక్కున్నారు, అనుకో యాట కొడు మనేసి వాళ్ళు బాణం వండి యాట కొడతారు దేవుడికి
అవునా ఆ సైడ్ ఏం లేదక్క అంటే స్వామిని ఊరేగిస్తారు.
అవునులేండి
ఉగాదికి నా ముందు రోజు మొత్తం నైట్ అంతా ఊరంతా నరసింహస్వామిని ఊరేగిస్తారు. మరి మరుసటి రోజు పరిసలాగా చేస్తారు అక్క అంటే బ్యాంగిల్స్ ఇట్లాంటివన్నీ అమ్ముతుంటారు కదా. అట్లా గుడి దగ్గర పెట్టేసి పర్సలాగ చేస్తారు అక్క. ఇంకా శ్రీరామ్ నవమికి ఐతే అయితే ఆ రాముస్వామి గుడి ఉంది. అ అక్కడే భోజనాలు అన్ని అక్కడే చేపిస్తారు. అక్క నైట్ ఈవినింగ్ పానకము ఇట్లాంటివన్నీ అక్కడే చేస్తార అక్క
అవునులేండి
తరా కట్లాం
హు చేస్తా ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర దగ్గర
అవునా
ఉమ్
ఇంకేమక్క చెప్పాలి. మధ్యాహ్నానికి రెడీ చేసినార వంట
ఇంకా లేదక్క స్టార్ట్ చెయాలి ఇప్పుడే
అవునా
ఆ సరే అక్క అయితే ఉందినా ఓకే అక్క.